అ
హలో ఏం లేదండి ఏం జేస్తున్నారు బావున్నారా
ఆ బానే ఉన్నా మీరు బావున్నారా
ఆ మేం బావున్నామండి
మీ హస్బెండు మీ అత్తయ్య మామయ్య అందరు బావున్నారా
మా పిల్లలు బాన్నరండి మా పిల్లలు బాగున్నారు మా ఫ్యామిలీ మొత్తం బావున్నారు
ఊ మీర ఏదో మొన్న స్నాక్సి జేసిర్రంట గదా
ఆ అవునవునండి ఆ యూట్యూబ్ లో వొచ్చింది అది హా ఇంగ వాళ్ళు కావాలని ఏడిస్తేను చేశాను మీకు మా పాప చెప్పిందా
మాట్లాడ్తే చెప్పింది మా మమ్మీ స్నాక్స్ జేసింది మస్తున్నాయ్ అని జెప్తాంది అదే మరి ఏం జేసిల్లో తెలుసుకుందామని
అహ ఏం లేదండి ఇగి చిన్న మైదా పిండితో ఇట్లా ఏదో ఐటమ్ అని యూట్యూబ్ లో చూయించారు ఒక స్వీట్ ఐటమ్ మోమోస్ లాగా
ఉమ్
ఆ ఐటమ్ చేసానండి అ ఈ పిల్లలు ఇష్టంగా తిన్నారు
ఉమ్
నేను ఆ లింక్ ని మీకు షేర్ చేస్తానండి చూసి మీరు కూడా ట్రై చేయండి
ఉమ్ అదే అదే ట్రై చేస్తా ట్రై చేస్తా
మళ్ళా ఇక్కడ మీ పాప అక్కడ చదువుకుంటుందని చెప్పారె
అవునండి హలో హలో హలో హలో హలో ఆ చెప్పండి ఫోను వినిపించలేదు
మీ పాప సిగ్నల్ ప్రాబ్లం ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉందండి మాకు
అవునా ఓకే అండి
మీ పాప అక్కడ చ హాస్టల్లో చదువుకుంటుంది అని చెప్పారు కదా
అవునండి
అక్కడ ఆహారం ఎట్లుందాడా
ఆహారం వాళ్ళు హాస్టల్ కదండి చాలా మందికి వంట చేయాలి మనం ఇంట్లో మనం వండి పె ట్టినట్టుగా ఉండదు కదా కొంచెం పర్లేదు వాళ్ళు కూడా బానే చేస్తున్నారులే గాని కొంచెం ఇంట్లో ఫుడ్ కు హాస్టల్ ఫుడ్ కు చిన్న డిఫరెన్స్ ఉంటది
ఉమ్ అదే మీ పాపకి ఆ నాన్ వెజ్ అంటే చాలా ఇష్ ష్టం కదా అక్కడ వెజ్ ఎలా తింటుంది ఎట్లుంటుంది ఆకుకూరలు
పికిల్ చేసుకొని వెళ్ళానండి
అవును మీరు చికెన్ పికిల్ మటన్ పికిల్ ఇవన్నీ చాలా బాగా చేస్తారంట మీ పాప నాతో చాలా సార్లు చెప్పింది ఫిష్ పికిల్ చికెన్ పికి ల్ మటన్ పికిల్
అవునండి తనకి చాలా ఇష్టం అన్ని ఇట్లా చట్ని ఆ పచ్చడి లాగ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసినాం అనుకోండి ఇంకా వేరే కర్రీ అలవాటు చేసుకు కొదు ప్రతి సారి ఏ కర్రీ ఉన్న అందు లో ఒక టూ పీసెస్ వేసుకోవడం తినడం తనకి బాగా అలవాటు అయిపోయింది అట్లా
ఉమ్ అదే మీరు చాలా బాగా చేస్తారు అంట
ఉమ్ ఇప్పుడు కొంచెం హాస్టల్ వెళ్ళాక అవన్నీ తగ్గిచ్చానండీ మరీ ఊక పికెల్ తినకూడదని డాక్టర్లు అంటున్నారు ఉకే వేడి చేస్తదని అంటే ఇగ చాలా రోజుల తర్వాత అడిగిందనేసి మొన్నే చికెన్ పికిల్ పెట్టి ఇచ్చి పంపించ
ఉమ్ అవునా మీరు నె మీరు నాకు నేర్పిస్తారా అండి
అయ్యో తప్పకుండా అందులో అందులో ఏముందండి
అదే మీరు పి మీరు పచ్చళ్ళు బాగా పెడతారు అనేసి మీ పా ప మా చాలా సార్లు చెప్పింది అందుకే అనేసి ఒకసారి నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నా మీకు టైం ఉంటే నాకు నేర్పిస్తారా అని
అదేముందండి కద చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఎప్పుడైనా నేను పెట్టేటప్పుడు ఫోన్ చేస్తాను మీరు ఖాళీ అయితే
ఉమ్ ఉమ్ సరే ఓకే వస్తా ఆహ్ పికిల్స్ అదే నేర్చుకుంటా నాకు కూడా కొంచెం కుక్ వంట రాదు అందుకు. కనేసి.
పాప హాస్టల్కి పాపల పాపను హాస్ట హాస్టల్ పంపించాక మా ఆయన మొన్న ఫిష్ తెచ్చిందండి దాంతో ఫిష్ పిక్కెల్ పెట్టాను. మీరు టేస్ట్ చేస్తానంటే పంపిస్తా ఒకసారి టేస్ట్ చేయండి.
అదే రేపు పంపిస్తే. నేర్చుకుంటా అదే మొన్న ఆయన అటు వచ్చినప్పుడు పంపి కొంచెం. ఉమ్ పంపించిండు మీ ఆయన కొంచంపించిండు పికిలు పంపించిండు చికెన్ పీకిలు పంపించిండు మంచిగున్నది. బాగా పెట్టింది. ఎట్లా పెట్టాలో ఏం చేయాలో నేర్చుకో మనం కూడా పెట్టుకుందాం. ఆహ్ మంచిగున్నాయి పికెల్సు అని అంటున్నాడు.
అవునవును మీ ఆయన మా ఆయన కూడా చాలా మంచి ఫ్రెండ్స్ కదా.
అవునవును.
ఉమ్ వాళ్ళు కూడా ప్రతిది షేర్ చేసుకుంటారు.
అవును. అందుకే అనేసి చెప్పిండు చెప్. పిండు మంచిగా పెడుతది పికిల్స్ ఆహ్ నేర్చుకోండే నేర్చుకో పోయి. ఏం నేర్చుకోండి మన ఇంట్లో కూడా పెట్టు పీకిల్స్ మనం తింటాం కదా అనేసి అన్నాడు. ఆయనకి చికె నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకీ. ఫ్యామిలీలో ఫస్ట్ నుండే నాన్ వెజ్ తిన్న వాళ్ళు వాళ్ళు సడన్గా వెజ్. ఇది ప్రిపేర్ చేసరికి తినలేకపోతాండు ఆయనకి ప్చ్. అవి చాలా ఇష్టం అన్నట్టు పికీల్సు అందుకే అనేసి.
చేస్తా అండి చేస్తా నేను కాల్ చేసినప్పుడు మీరు తప్పకుండా రండి వస్తే. చూదురు లేదంటే మీరే ఎప్పుడై ఆహ్ తీసుకురండి తీసుకొచ్చి నాకు కాల్ చేస్తే నాకు వీలైతే నేను వచ్చి అక్కడే ప్రిపేర్ చేసి మీకు. చూపించి వస్ చూపిస్తా ఒకసారి.
అదే అదే చాలా వంటలు వస్తాన్నాయి కానీ. ఆహ్ చూసి వేరే వాళ్ళని చూస్తే అవి చే చూసి. చూసి చేయడం రాట్లేదు నేర్పిస్తే నేర్.
నాకు కూడా చ స్టార్ట్. సార్టింగ్ టైమ్ లో అట్లే ఉండేయండి మీలానే చాలా భయపడుతూ ఉండేదాన్ని ఏది చేయాలన్నా ఇదే. ఊకే అయిద్దో కాదో ఎవరేమైనా అంటారేమో అని మస్తు ఆలోచించేదాన్ని. చాలా సార్లు ఫెయిల్ కూడా ఫెయిల్ కూడా అయింది చాలా సార్లు ఇన్. ఇంట్లో వాళ్ళు కోపడ్డారు అవన్నీ జరిగినా కూడా ఎప్పుడు చేస్తూనే ఉండేదాన్ని అండి.
అదే అదే మీరు ఇప్పుడు అది నాన్ వెజ్ పిక్ సైనా వెజ్ పీకిల్స్ వెజ్ పికిల్స్ సైన మన ఇప్పుడు మన సీజన్ కదా మా. క సీజన్ కదా మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఇట్లాంటివి మళ్ళీ మీరు. అంటే పిండి పదార్థాలు కూడా మంచిగా చేస్తారంట కారా గాని. ఆహ్ మురుకులు గానీ బెల్లప్పాలు గానీ ఇట్లాంటి.
అవి ఇంట్లో అమ్మ మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ. ఎక్కువగా ఆహ్ ప్రిపేర్ చేసేది ఇవన్నీ ఫెస్టివల్స్ ఏవైనా వస్తే. కంపల్సరిగా ఆతను చేస్తే. వస్తా ఉంటే మేము పక్కనే ఉండి కాల్చేటప్పుడు అట్లా పక్కన మమ్మల్ని ఉంచు. లేదనమాట జస్ట్ కాలుదురండి తీదురండి అనేసి చెప్పి. మా అమ్మనే చేసేది మేము పక్కన ఉండి చూసే వాళ్ళం అట్లే ఇది ఇట్లన్నా ఓకే. దీనికి ఇంత వెయ్యాల మెజర్మెంట్స్ అనేవి మేము కొంచెం అట్లా చూస్తూ వచ్చేదాన్ని అనమాట అట్లా అలవాటు అయిందండి ఇగ
అదే అదే అందుకే అనేసి ఒకసారి ట్రై చేద్దాం మీ దగ్గర అని చూసి నేచుకో చూస్ చూసి నేర్చుకుంటే నాకు అది రావట్లేదు ఫెయిల్ అయితాంది అందుకే అనేసి ఒకసారి పక్ అనుంది ఇది మ్మ్ ఇదింత వేయ్యాలి అదంత వేయాల అన్ చెప్తే దాన్ని బట్టి నేను ఏది ఎట్లా చేయాల చూసి నేర్చుకొని మీ దగ్గర నేర్చుకొని మా ఇంట్లో ట్ర మా ఇంట్లో చేద్దామని అన్
ఏదైన ఫస్ట్ టైమే ఓకే కాదండి కొంచెం చేస్తుంటె చేస్తుంటే నాకు అట్ల అలవాటయిపోయింది ఇప్పుడు ఓకే అనిపిస్తుంది ద ఎవరు నచ్చిన నచ్చకపోయినా మా ఆయన మాత్రం ఓకే అంటడండి ఇందులో హ్యాపీ అనిపిచేది అంటే మా ఆయన ప్రతిదానికి చాలా బాగుందని ఆ కాంప్లిమెంట్ ఇస్తడు తప్ప ఎప్పుడు నన్ను డిస్కరేజ్ జేసేవాడు కాదు అందుకే వంటల్లో అట్ల అట్లట్లట్లా ముందుకెళ్ళి లేపోతే మధ్యిలోనే ఆగిపోయేదాన్ని
ఉమ్మ్మ్మ్ వాళ్ళు వాళ్ళకు మనకి వాళ్ళు మనకి ఎంకరేజ్మెంట్ ఇత్తేనే కదా ఇది ఇట్ల బాగుంది అట్లా బాగుంది ఇట్లేయాలి అట్లేయాలన్ చెప్తే మనకి తెలుసు స్తది మనకి ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తది వాళ్ళ మనల్నడిగినప్పుడు ఇంకా ఇది చేసి పెట్టరాదు అనని అంటే మంచి చేసి చెస్పెట్టి వాళ్ళకు తినిపించాలనిపిస్తది ఇంకా వేరే వేరే ఫుడ్ ఐటమ్స్ ఇంక చేసి మన పిల్లలకి పెట్టాలనన్పిస్తది
అట్లా ఆ విషయల్లో మాత్రం నాకు మా హస్బెండ్ చాల సపోర్ట్గుంటడండి సేమ్ మీ ఆయన గుడ మీకె అట్లా సపోర్ట్గజేసి ఉండడం చాలా సార్లు గమనించాను మీ హస్బెండ్ మీతో ఎలా ఉంటా హలో నా హస్బెండ్ ఇట్లాంటి విషయాలల్లో మాత్ మాత్రం మస్తు ఎంకరేజ్ చేస్తడండి ప్రతిదీ నీకేం నచ్చిద్దో అది చెయ్యి ఎంకాదు ఓకె ఓకె అయితది ఓకె అయితది
ఆ అవును వాళ్ళు మనకెన్న వెనుక బ్యాక్బోన్ గా సపోర్టుగుంటేనే కదా అండి మనం ముందుకు వెళ్లేేది వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం అక్కడే ఆగిపోతాం వాళ్ళ ఒకళ్ళ సపోర్ట్ మనకుంటేనే మనం లైఫ్ లో ముందుకు వేయగలుగుతం ఇప్పుడు మీరు ఫుడ్ విషయమే తీసుకోనండి ఇప్పుడు అట్లా మీ చేసి ఇట్ల ఏదైనా బిజినెస్ లాగ గూడ జెయ్యొచ్చు మీరు ఎందుకంటే మీరంత బాగా జేస్తరు కాబట్టి ఎంత బాగా వంట చేస్తరు పిండి పదార్థాలయినా లేకపోతే ఇప్పుడు ఆ ఆహారం కి సంబంధించినయనా ఫుడ్ కి సంబంధించిన ఏదైనా మీరు మంచిగా
ఆయనట్లనే అంటడండి నీనే ఇంగ ఇంట్లోనే మది జాయింట్ ఫ్యామిలీ కదండి జాయింట్ ఫ్యామిలీ కదా నాకదే వర్క్ సరిపోతుంది మళ్ళీ పిల్లల్ చిన్న పిల్లలు కదా అనేసి ఆ అది అది చేయడాని కొంచము వెనకా అన్ చేసాను గాని అట్లాంటివి కూడా చేయమని మా ఆయన ఎప్పుడూ ఫోర్స్ చేసేవాడు
అది ఏం కాదు మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లల్ని హస్టల్ పంపిస్తారు మీ పిల్లలు పెద్దగై ది కదా ఇట్లా ఈ బిజినెస్ చేయడం వల్ల ఈ ఫుడ్ బిజినెస్ చేయడం వల్ల కూడా మీకు చాలా ఉపయోగాలు బెనిఫిట్సున్నయ్ గదా అంటే మనకి బిజినెస్ చేస్తే మంచ్ ఆ మనీ వస్తది పిల్లలకి యూసైతాయ్ పిల్లల చదువుల్ లకి యూసైతాయ్ కదా మనకి ఈ
అదీ చేయడం తప్పనట్లేదండి కానీ కొంచెం పిల్లలు ఇంక చిన్నపాప కొంచెం చిన్న పాప గదా కొంచెం ఆమెకు సపోర్ట్గుండాలి ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ కొంచెం వర్కెక్కువుంది గద కొద్ది రోజులయ్యాక ఆలోచిద్దాం అనుకుంటాన్న అండి కొంచెం ఇగ మనీ కూడా ఇంత కే రికవర్ చేసుకొని ఏమైనా ఉంటే వెనక్కే సుకొని ఒక షాప్ ఒక షాప్ పర్పస్ లో పెడదామ అనే సి అనుకుంటున్నా
అదే మీరు ట్రై చెయ్యండి కంపల్సరీ ఎందుకని అంటే మీకు ఆ టాలెంట్ ఉంది టాలెంట్ ఉంది కాబట్టి టాలెంట్ ని వేస్ట్ చేయకుండా మీ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి
ఓకేండి
అకు మీ మంచించి
ఆలోచిస్తానండి నేను దాని గురించి మరి
ఆ సరే ఆలోచించండి ఆలోచించి చెప్పండీ మరి
ఓకే అండి బాయ్ మరి
బాయ్